హలో ఆ వినిపిస్తుందండి మీకు
ఆ వినిపిస్తుందండి క్లారిటీగానే ఉందా వాయిస్
ఆ నాకైతే క్లారిటీగా ఉందండి మీకుందండి
ఆ ఉంది
తిన్నారా అండి ఆ తిన్నామండి ఇప్పుడే మీరు తిన్నారా
మేము ఇప్పుడు జస్ట్ తిన్నాము అలా ఫ్రీగా కూర్చున్నాం
అవునండి ఏం తిన్నారండి
పప్పు అన్నమే ఉంది
పప్పు అన్నమా సండే కదండి ఈరోజు
మేము సండే నాన్ వెజ్ తినమండి
మండే తింటారా
మండే కూడా తినవండి
మళ్ళీ ఎప్పుడు తింటారండి
ట్యూస్డే వెమ్స్డే ఫ్రైడే అండి
అవునా అండి సండే నార్మల్గా అ అంటే ఇప్పుడు అందరు సండే తినే వాళ్ళే కదండి చికెన్
ఆ సండే తింటరండి కానీ మేము తినమండి ఉ పంపన సుబ్రమణ్యం శాల్. ఆ సుబ్రహ్మణ్యం స్వామికి మొక్కుకోనింటిని వదిలేసామండి.
ఓహో అలానా అవునవునులేండి అంటే ఎ. ఎక్కువ నాన్ వెజ్ అనేది సండేనే కదండి చేసేది అందుకు.
అవునండి కానీ మాలాంటి వాళ్ళు తినరు సండే.
ఆ మీరు సుబ్రహ్మణ్య స్వామి భక్తులా అండి.
అవునండి.
హ.
ఏం చేస్తున్నారండి. అవు మా ఇంటి దేవుడు అదేం కాదండి కాక. పోతే మా ఆయన ఎక్కువ వెళ్తుండంట అప్పుడు సోమ్కి ఏదో. ఆయనికి హెల్త్ బాగాలేనప్పుడు ముక్కుకొని వదిలేసాడంట.
అవునండి. అలా మీరు మీ భర్త అడుగు జాడలో నడుస్తున్నారా.
నేను కూడా వదిలే సానండి ఇంకొకరు తిని ఒకరు.
అవున అవునులేండి అది కరెక్టాలేండి ఇప్పుడు ఒకరు తిని ఇంకొరు అట్లే ఊరుకున్నప్పుడు మనకి మన. పూర్తిగా తినబుద్ధి కాదు.
అవు.
మంచిగా అనిపియ్యదు.
అవునండి అందుకోసమే నేను కూడా వదిలేసిన.
అవునవును లేండి అది కరెక్టే.
ఉ. ఏంటండి ఏం చేస్తున్నారు.
మేము ఏం చెయలేదండి ఏం చేయలో ఆలోచిస్తున్నాము. మేము. చికెన్ చేసుకున్నామండి నా నార్మల్ గానే మేము జండే అంటేనే ఇంకా నాన్ వెజ్ తింటామండి.
చికెన్ ఫ్రై ఆ కర్రీనా ఏం వేసుకున్నారండి.
కర్రీ అన్న్డే.
చికెనీ లోకే అండి.
చికెన్ లోకి ఇంకా అన్నము అంతే అన్నీ. చికెను అన్నం రెండు కాంబినేషన్ బాగుంటదండి. చపాతి అయితే ఇంకా బాగుంటదండి. కానీ చపాతి అంటే మేము చేసుకోలేం కదండి. ఇప్పుడు నేను మా ఫ్రెండ్ ఉన్నామం. అంటే అందుకని చెప్పేసి ఇంకా చికెన్ చేసుకుంటామంటి మాక్సిమం. ఇంక దాంట్లోకి ఇంక రైస్ తప్ప మిగతాది ఏమన్నా అంటే ఇక్కడ బయట గాని దొరకవండి. చపాతి కానీ రొట్టెలు కానీ. అందుకె మేం. అవునండి చానా బాగుంటదండి నాకెందుకు ఇష్టమండి అది ఆకల్. కాంబినేషన్ అనేది చానా నచ్చుతది.
చికెన్ ఫ్రై చపాతి అంటే చాలా ఇష్టం అండి.
అవునండి మీకా.
అవును మాక్ కూడా.
మీరేపుడు తింటారండి అట్లా అంటే.
నార్మల్గా ఇంట్లో చికెన్ చేసుకున్నప్పుడు ఎప్పుడన్నా తినాల అనిపిస్తే చేసుకని తింటామండి.
అడుగుతాన్నది
అదే ట్యూస్డే అండి చెప్పాను కదా ట్యూస్డే మ్మ్ వెన్స్డే ఫ్రైడే మ్మ్ ఫస్ట్ డే అండి
ఓ అంతవరకు ఇంగ సండే అంటే చెప్పాలంటే సండేనే ఎక్కువ తింటుంటారు కదండీ మీరు సండేనే లేదంటున్నారా
అవునండి సండేనే ఎక్కువ తింటారు కానీ మేము తినము మా ఇంట్లో వాళ్ళు కూడా అదే అరుస్తారు అందరు సండే బాగా సండే అంటే హాలిడే గదా బాగా ఫ్రీగా ఉంటారని చెప్పి బాగా ఇంట్లో తెచ్చుకొని తింటారు కానీ మీరు తినారని చెప్పేది
అవునవునండి అది కరెక్టే ఉంటాది కదండీ విడి చిన్నప్పటి నుంచి మనం సండే తినేసి ఇంగ సడన్ గా వదిలేసరికి మనగ్గూడ తిన తినుకోకుండా ఉండబుద్ధి కాదు
లేదండి మేము వదిలేసి అప్పుడే ఒక టూ ఇయర్స్ అయితాంది కాబట్టి
ఆ ఆ
ఇంకా అట్లేముండదు సండే ఏం తినల్లానిపించదు
అవునవునలేండి అది కరెక్టేలెండి ఇంకా మీరు మొక్కుకున్నారు కాబట్టి ఇంకా ఏం చేసేకి కాదింకా
అవునండి
మళ్ళీ ఏం చేసుకున్నారండి ఈ రోజు అన్నం పప్పా
అంతే అండి పప్పు అన్నమే అండి
ఆ మళ్ళీ పోని వెజిటేబుల్స్ తో కొంచెం కొత్తగా ఏదైనా ట్రై చేయొచ్చు కదండి
లేదండి పొలంలో పనుంటే వెళ్లింటిమా
అవును
ఇంకా మరి ఇందాకే వచ్చాము ఇంకా మరి ఏమైనా చేసుకోవాలంటే ఓపిక ఉండదు కదా ఆ టైము పడుతది ఆ అందుకని చెప్పి పప్పు ఉంటే తినేసామండి
మీరు ఎలా పొద్దు నుంచి ఖాళీగా నుంటే ఏదో ఒకటి కొత్తగా ట్రై చేసి చేయొచ్చు కానీ ఇప్పుడు మీరు ముందుగానే పొలానికి పోయిచ్చారు అండి
పొలానికెల్లాచ్చాము అండి
అదే అదే అండి దాని వల్ల మీకూ ఓపికతో ఉండాలి గదండి ఫస్ట్
మ్మ్ అవునండి
అవునా ఎన్ని ఎకరాలు ఉందండి మీకు?
ఉందండి టెన్ ఏక్రాస్ ఉంది
పది ఎకరాలు ఉందండి
అవునండి
అబ్బో అమ్ ఇంకేమంటే పొలాన్నే చూసుకుంటారేమో మీరు
ఆ లేదండి మొత్తం మామ జూసుకుంటారు పొలాన్ని మేమిట్ల స అత్తా మామ హస్బెండ్ వాళ్ళ అమ్మ నాన్న జూసుకుంటరు
మీ అత్త మామకి ఎంతమంది అండి కొడుకులూ?
ఇద్దరండి ఇద్దరు కొడుకులూ అవునండి
అవున్లేండి అట్లయితే మేలే ఏం బెట్టినారండి పొలంలో?
ఇప్పుడూ టమోటా పెట్టినామండి
టమోటా తోటనా
ఆ అవునండీ
అన్ని పది ఎకరాలు కూడా టమోటా నేనా
హలో హలో హలో
హలో
వినబడుతుందండి హాలో
హలో
చెప్పండి వినబడుతుంది. ఇప్పుడు వినబడుతుంది హలో హలో హలో హలో
హలో
ఆ ఇప్పుడు వినబడుతుంద అండి హలో